హలో నమస్కారం అండి ఆ ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి
తన్నారా అండి
తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి మీరు బాగా కుక్ చేస్తారా అండి
ఆ కుక్ చేస్తానండి బిర్యానీ చేస్తాను
అవునా అండి మీరు బాగా తింటారండి బాగా కుక్ చేస్తారా
బాగా తింటానండి వేరే వాళ్ళు చేసి పెడితే నేను బుక్ చేయాలంటే నేనె కుక్ చేస్తా బాగా కాకపోతే కొంచెం అంత పర్ఫెక్ట్గా రాదు మీరు బాగా కుక్ చేస్తారండి
ఆ లేదండి నాకు అసలు రాదు మామూలుగా వెజ్ అయితే ఒండు తనుకనీ నాన్ వెజ్ రాదండి
అవునా అండి
ఆవునా
మీకు ఏమన్నా నాన్ వెజ్ రెసిపీస్ కావాలంటే నన్న అడగండి నేను చెప్తాను నాకు వచ్చు
ఆ తప్పకుండా
అంటే నేను కూడా అన్ లైన్ లో నేర్చుకుంటున్నాను ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా
అవునా
అవునండి మీకు ఏ కర్రీ అంటే ఇష్టం చెప్పండి నాన్ వెజ్ లో ఆ కర్రీ ఎలా వండాలో నేను మీ కు చెప్పి హెల్ప్ చేస్తాను
నాకు చిక్కలన్ ఇష్టమండి ఫిష్ అంటే ఇష్టమండి
అవునా అండి మీగ మీ టేస్ట్ చాలా గుడ్ గా ఉందండి మంచిగా ఉంది
బాగుంటందండి తిన కొందు తినాలనిపిస్తది చికెను ఫిష్ క్యో ఒకసారి తీస్కో పిం తిన్ మా మదర్ బాగా కుక్ మా మదర్ బాగా కుక్ చేసేవారు
మామదర్ కూడా బాగా కుక్ చేస్తారం
అండవు మా సిస్టర్ కూడా బాగా కు చేస్తారు అం
ఊ మీరు చాలా లక్కీ అండి మీ మదర్ మీ సిస్టర్ బాగా కుక్ చేస్తే మీరు తిన్ టున్నారు చక్కగా
ఊ నన్ జేయానీ కానీ ఎప్పుడు అలా తింటే ఉంటే అవ్వదు కదండి మనం కూడా కుక్ చేసుకోవాలి కదండీ
అవునండి అప్పుడప్పుడు మీరు మీ మదర్ కి మీ సిస్టర్ కు బుక్ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు మీరు నేర్చుకుని వాళ్ళు కుక్ చేసి పెట్టండి
అంటే పాడైపోదమో మళ్ళీ వేస్ట్ అయిపోద్ది ఫుడ్డు అని నేను ఎప్పుడు ఫుడ్ చేయనండి
లేదులేండి మీరు కొంచెం నేర్చుకుంటూ ఉంటే ఒకసారి రాదు రెండు సార్లు రావు మూడో సారి డెఫినెట్లీ మీరు మంచి షాఫ్ అవ్వచ్చు ఆ మేము అంతేనండి ఎదుటి వాళ్ళని ప్రేరేపించడానికి మేము ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్గా మేము ఎప్పుడు తోడ్పడుతూ ఉంటామండి
మీరు యూట్యూబ్ రా మేడం
అంటే యూట్యూబ్ కూ కొన్ని రోజులు స్టార్ట్ చేసాను కానీ నాకు అ కొంచెం పని ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల స్టాప్ చేయాల్సి వచ్చింది ఫ్యూచర్ లో మళ్ళీ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను
తప్పకుండా మేడం మీర్ కంటిన్యూ చెయ్యండి మీ వాయిసు మీ మోటివేషన్ ఓకే మేడం మొదలుపెడదాము మీ వాయిస్ మీ మోటివేషనల్ అంతా బాగుంది మీరు స్టాప్ చేయకండి కంటిన్యూ చేయండి మీరు అన్నట్టు వన్ డెఫినెట్లీ యు విల్ సక్సెస్ మ్యామ్
అవునండి ఎదుటి వాళ్ళకి చెప్పడం ఈజీగానే ఉంటుంది గానీ మనల్ని మనం ఎక్కడికి తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడాలి అన్ని వైపుల నుంచి కూడా కానీ నేను నా వంతు ప్రయత్నిస్తూనే ఉంటున్నాను
అవునండి అది మాత్రం ని జమండి ఒకళ్ళు ఈజీగా మనల్ని జడ్జ్ చేయకూడదు. ఇది చేయ్ అది చెయ్ అని సలహ లే ఇస్తా ఉంటారు కానీ దాన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనం ఎందుకో వెన కాడుతాము వన్ స్టార్ట్ చేస్తే దాన్ని ఎలాగైనా ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనం చూస్త చూడాలి
ఇంకా మీకు ఏ టైపు ఫుడ్డీస్ ఇష్టం అంటే చైనీస్ ఫుడ్ ఇష్టమా లే కపోతే ఇండియా వెస్ట్ ఇండియా ఫుడ్ ఇష్టమా సౌత్ ఇడియా ఫుడ్ ఇష్టమా లేకపోతే మీరు టిఫిన్స్ బాగా ఇష్టం గా తింటారా బిర్యానీస్ ఇష్టంగా తింటారా
ఎక్కడ
మీ ఇష్టాన్ని మాతో మీరు పంచుకోగలరని మా ఆశపడుతున్నాము మేము
ఏంటని మళ్ళీ అడగరా
అంటే మీకు చైనీస్ ఫుడ్ ఇష్టమా ఇండియా ఫుడ్ ఇష్టమా ఇండియా ఫుడ్, సౌత్ ఇండియా ఫుడ్డు, నార్త్ ఇండియా ఫుడ్ సౌత్ ఇండియా ఫుడ్
చైనీస్ ఫుడ్ అంటే చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం అండి
మీరు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం అని చెప్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ేను అడగా అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యన ప్రతి చోట దొరుకుతుంది వన్ కంటే హౌస్ వేసుకోవచ్చు ఒక చైనీ ఫుడ్ హౌస్ అంటే ఈజీ అయింది కదా ఫుడ్ చైనీస్ ఫుడ్ దొరకడం ఇది తినడం వల్ల మీరేమన్నా అంటే చైనీస్ ఫుడ్ కొంత వరకు తినొచ్చు కానీ ఎక్కువగా దాని జంక్ కి అలవాటు పడినవాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా
అ
మీరు జంక్ ఫుడ్ అంటే ఇష్టం అంటున్నారు చైనీస్ ఫుడ్ అంటే మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా ఈ సంఘటన అంటే దాని వల్ల ఏదన్నా మీకు ప్రాబ్లం రావడం గానీ అలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా చైనీస్ ఫుడ్ వల్ల
నాకు ఇష్టం కాని నేను ఎప్పుడు అది తినడానికి ఆసక్తి చూపించలేదు ఎందుకంటే అప్పట్లో మనీ ప్రాబ్లమ్ ఉండేది దానివల్ల ఎందుకులే తినొద్దులే అనుకున్నారు వన్ సమ్ నూడిల్స్ బా తినేదాన్ని తిని ఒకరోజు నూడిల్స్ తినడం వల్ల పొట్ట స్టమక్ అప్సెట్ అయ్యి చాలా సమస్యలు ఫేస్ చేసాను చే అంతేనండి ఇంకా మీరేప్పుడే
నేను ఎప్పుడు అలాంటి సమస్య నేను ఫేస్ చేయలేదు నా స్టమక్ నాకు చాలా అంటే వామిటింగ్స్ గానీ ఫీవర్ గానీ జలుబు నేను ఫేస్ చేసాను గాని మిగతా ఏమ ఫేస్ చేయలేదు వన్స్ ఐ గెట్ మ్యారేజ్ అండ్ ఐ డెలివర్ వన్ బేబీ
ఓకే మీరు చాలా లక్కీ అండి
హ్మ్ మళ్లీ అప్పుడు వరకు బానే ఉంది వన్ బేబీ డెలివర్ అయిన దగ్గర నుంచి నా స్టమక్ లైట్ గా అప్సెట్ అవుతూ వస్తుంది ఎందుకంటే నేను కొంచెం లావ్ అవడం అనేది మొదలు పెట్టాను మీ దగ్గర కొంచెం డిస్టబెన్స్ గా ఉందండి
ఓకే మ్యామ్ అ ఒక మాట్లా ఇప్పుడు పర్లేదా మేడం
ఆ పర్లేదండి ఈ మధ్యకాలంలో కొంచెం అంటే జంక్ ఫుడ్ తినకపోయినా లావు ఎదగడం అంటే లావు పెరగడం వల్ల నేను కొంచెం ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నా కొంచెం మరగ పోవడం గాని అలాంటివి ఫేస్ చేయాల్సి వస్తా ఉంది ఈ మధ్య కాలంలో
వంగ్ అ
మీరు నిన్న టీ ట్వంటీ మ్యాచ్ చూసారండి టీ ట్వంటీ మ్యాచ్ మీరు చూడలేదా నిన్న హలో
మీరు చూసారా లేదండి మేము చూడలేదు
ఆ మేము చూసామండి ఇండియా టీ ట్వంటీ కప్పు కోట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది
నేను విన్నాను వాట్సాప్ స్టాటస్ లో చూసాను కూడా నాకు కూడా చాల అనందంగా అనిపించింది
మీకు క్లైమేట్ ఎలా ఉందండి అంటే మా మాకు ఇటు సైడ్ త్రీ డేస్ వర్షాలని చెప్తున్నారు మీ దగ్గర క్లైమేట్ ఇది వేసవి కాలం కద మీకు వేసవి కాలం లానే ఉందా లేక పోతే మీ క్లైమేట్ మీరే మీ క్లైమేట్ మీరేమన్నా చేంజ్ అవ్వడం గమనిస్తూ ఉన్నారా
అంటే టూ డేస్ బ్యాక్ చాలా వెచ్చగా ఉక్కపోతగా ఉండేది కానీ టూ డే ఆన్ వర్డ్ చాలా చల్లగా చల్లగాలేస్తుంది అంటే ఐ థింక్ ఇప్పుడు వర్షం పడద్దేమో అని బట్ వర్షం ఏమి లేదు కాని చల్లగాలేస్తే వ అండి టూ డేస్ బ్యాక్ కంటే ఈ రోజు చాలా చల్లగా క్లైమేట్ ఇలా ఉంటే బాం రోజు అనిపించేలాగా ఉంది మీకు కూడా అంతా చల్లగా ఉందా
అవునండి మాకు కూడా అంతే చల్లగా ఉంది అంటే వర్షం వచ్చేటట్టుంది రావట్లేదు నిన్న ఒక రోజు మాత్రం చినుకులు పడినవి కానీ ఈ రోజు అంత అంత మాత్రం మాకు ఎండే రాలేదండి చల్లగా ఉంది చల్లటి వాతావరణం వేరే చోటుని ఎక్కడో పడుతుంటే మట్టి వాసన మనకు వస్తూ ఉంటుంది ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఆ అవునండి చల్లగాలి ఈ వాతావరణం వల్ల అందరికి ఆరోగ్యాలు ఏమి బాగు బాగోవట్లేదు కానీ చూడాలి వేసవ కాలం ఎలా ఉంటుంది అనేది
మ్మ్మ్మ్ మేము రోజు పప్పాయ వాటర్ మిలన్ అండ్ సియాసీస్ సబ్జాసీడ్స్ పెరుగు ఇయన్నీ తాగుతున్నాము అంత వేడు ఉంది సైడు మా సైడు
అవునండి ఆ మే మేము కూడా మధ్య నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నాం అండి సబ్జాలు అప్పుడప్పుడు తాగుతున్నాం కొబ్బరి నీళ్ళలు డైలీ తాగుతున్నాము అవునండి
మీ సైడ్ బా కొబ్బరి నీళ్లు దొరుకుతాయా అండి
అవునండి బా దొరుకుతాయి మీతో ఈ విషయాలన్నీ పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి
నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి ధన్యవాదాలండి
ధన్యవాదాలండి మీరు ఒక మంచి గొప్ప మహిళగా మీరు ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి
నేను కూడా మీరు మంచి మహిళగా హౌస్ వైఫ్గా సొసైటీలో మంచిగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్మ్మ్మ్
ధన్యవాదాలండి
ధన్యవాదాలండి